సిస్టర్ మీ వాయిస్ కొంచెం స్లో వస్తా ఉంది వాల్యూమ్ అన్నా పెంచుకోండి సిస్టర్
ఆ పెంచుకున్నాను ఇప్పుడు ఎలా ఉంది
ర్ మును పెట్టు కన్నా
ఆ ఇంకా ఏం తిన్నారా
ఇంకా లేదు తినాలి ఇంకా మా అయన రాలేదు
ఆ
కోసం వెయిటింగ్ తను వచ్చినాక తింటాను ఇంకా పిల్లలు ఆకలికి ఉండలేరు కదా సో అందుకని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను అన్నమాట వాళ్ళ పోయి చేేస్తే ఇంక వాళ్ళని పడుకొ పెట్టేసామని పడుకొ పెట్టేస్తే మళ్ళ పొద్దున స్కూల్ లే లేసేదాని కొంచెం అర్లీగా అర్లీ మార్నింగ్ లేస్తారు ఇప్పుడు లేట్గా పుడుకొని పెట్నాం అనుకో సెవెన్ కి సెవెన్ థర్టీ కి అల్లేేస్తారు
ఉమ్ హు ఆఫ్టర్నూన్ బడులు స్టార్ట్ అయ్యావా సిస్టర్ ఓకే
సండే నుంచి సిక్స్టెన్త్ నుంచి అంటున్నారు ఇంగ సిక్స్టెన్త్ నుంచి ఇంకా ఎలాగో ఆఫ్టర్నూన్ హాలిడేస్ ఇచ్చేస్తారు కాబట్టి ఎంచక్క క్యారీ కట్టే పని ఉండదు హ్యాపీగా వంట చేసుకున్నావా మధ్యాహ్నం వాళ్ళు రాంగానే పెట్టినావా కసేపు పడుకోన్ పెట్నమా మ్ ఇదే ఉంటుంది కొంచెం రిలాక్స్ అవ్వచ్చు ఆ టైమ్ లో
అవునులే మార్నింగ్ లేసి క్యారేజ్ కట్టే
ఆ మార్నింగ్ లేసి టిఫిన్ రెడీ చేసేస్తే సరిపోతుంది
మ్ ఈ రోజు ఏం చేశారు సిస్టర్ స్పెషల్
ఇవాళ టమోటా రైస్ చేశాను
ఓకే
మ్ టమోటా రైస్ చేసి ఆ వాళ్ళకి ఇష్టం టమోటా రైస్ అంటే ఇంట్లో స్నాక్ క్స్ ఉన్నాయి చనుగుంట్లు ఇంకది హెల్త్కి కొంచం మంచిది కదా అనని చెప్పి చన్నగుంట్లే పంపించిన జీడిపప్పు బాదం పప్పు ఏసి పంపిస్తే ఆ ఫ్రెండ్స్కి షేర్ చేసేసి వస్ వస్తా ఉండారు
ఆ ఇం పిల్లలంతే కదా సిస్
ఆ నాన్ బెట్టి అదే పనిగా వాళ్ళ డాడీ ఇంకా మంచి ప్రోటీన్ ఉంటుందని చెప్పేసి నైట్ లో నానబెట్టి మార్నింగ్ ఇస్తారు ఇంక వాళ్ళవి తినకుం వాళ్ళ ఫ్రెండ్స్ కి షేర్ చేయేసి వస్తున్నారు ఇంక ఇంట్లో తినిపిద్దాం అని చెప్పి ఇంట్లోనే పెట్
ఓకే ఇప్పుడు ఏం ట్యూషన్కి వెళ్ళి వచ్చేసి చదువుకుంటాన్నారా
ఆ చదువు ఇంక ఇంట్లో ఎక్కడ చదువుతారు ఇంక అక్కడే సరిపోత తుంది వాళ్ళకి స్కూల్ నుంచి రాగానే
జాగ్రత్త పిల్లలు బయట పంపించకుండా
మ్ మ్ అలాగే
ఓకే ఇంకా నిన్న టెంపుల్ కి వెళ్ళారు బాగా జరిగిందా దర్శనం
మ్ బాగా జరిగింది సిస్టర్ అన్ని లింగాలన్నీ దర్శనం చేసుకున్నాము
ఎనిమిది లింగాలు ఉంటాయ్ అంటగా
ఆ అవును ఎనిమిది లింగాలు చూసుకున్నాం ఎనిమిది లింగాలు దర్శనం చేసుకున్నాము ఆ వెళ్ళాము అక్కడే టైం పట్టింది వన్ అవర్ మాకు బాగా
ఆ చాలా మంది జనాలు ఉన్నారా సిస్
అవును క్యూ ఎక్కువ ఉన్నింది సిస్టర్ అందుకే లేట్ అయింది
చాలా మంది ఉంటారు మరీ పౌర్ణమిికయితే చాలా మంది ఫుల్ గా ఉంటారు రష్ ఎక్కువ ఉంటుంది దర్శనం ఎన్ని అవర్స్ అయింది సిస్టర్
దర్శనము క్యూ ఎక్కువ ఉనింది కాబట్టి మేము కొంచెము దీంట్లో వెళ్ళాము కొంచెం అదే ఫైవ్ హండ్రెడ్ టోకెన్స్ ఉంటాయి కదా
ఆ ఓ
ఆ అందులో వెళ్ళాం సిస్టర్ కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉనింది సో అందుకని చెప్పి ఆల్రెడీ మేం ముందుగానే ట్రైన్ టికెట్స్ అనేటివి బుక్ చేసేసుకున్నాము ఇంక లేట్ అయిపోతుంది కదా ట్రైన్ కి అనని చెప్పేసి ఆ ఫైవ్ హండ్రెడ్ టోకన్స్ లో వెళ్లిపోయి దర్శనం చేసుకొని ఎంత హాఫ్ అన్ అవర్ పట్టింది అంతే హాఫ్ అన్ అవర్ లో వచ్చేసాం బయట మామూలు సర్వదర్శనంనికి వెళ్లి ఉంటే లేట్ అయి ఉం ంది ఒక త్రీ ఫోర్ అవర్స్ పైైన పట్టు ఉం టుంది ఎందుకంటే అంత క్రౌడ్ ఉండింది అక్కడ హుం
గిరిదక్షిణం చేశారా సిిస్
ఆ చేసాము మీరు వెళ్ళారా ఎప్పుడైనా చేసారా
ఆ వెళ్ళాము వెళ్ళాము వన్ టైమ్ వెళ్ళాము త్రీ టైమ్స్ వెళ్ళాను
ఆ
వన్ టైమ్ ఏమో ఫ్రెండ్స్ తొ వెళ్ళాను ఫోర్ ఫోర్ అవర్స్ లో వెళ్ళిపోయాము ఫేమిలీతో ఎళ్ళము వన్ డే అంటే నైట్ స్టార్ట్ అయితే మార్నింగ్ పూర్తయింది గిరిదక్షిను
ఆ
అట్లా మళ్ళీ మాముూలుగా ఒకసారి అట్లే డైరెక్ట్ గా దర్శనం చేసుకున్నాము ఫోర్త్ టైమ్ ఒకసారి వెళ్ళాలి
ఆ పౌర్ణమి రోజు చేస్తే చాలా విశిష్టత అంట కదా
ఆ
చేశారా పౌర్ణమి రోజు ఎప్పుడైనా
పౌర్ణమికే వెళ్ళింది మేము ప్రతి పౌర్ణమికి వెళ్తాము మంత్లీ మంత్లీ వెళ్తాము ఈ లాస్ట్ మంత్ వెళ్లేదు ఈ మంత్ వెళ్లేదు
ఆహా పౌర్ణమి ఎప్పుడుొస్తుంది
ఏమొ అమావాస్య వెళ్ళిన ఫిఫ్టీన్ డేస్ కి వస్తుందంటారు కదా
ఆహా ఓకే ఈసారి ప్లాన్ చేయాలి మేము కూడా పౌర్ణమి రోజు వెళ్ళడానికి
హు పౌర్ణమి లో వెళ్తే మంచిదింటారు చాలా మంది పౌర్ణమీకే ప్లాన్ చేసుకుంటారు